ఆ హలో అండి బాగున్నారా అండి
ఊ బాగున్నామండి మీరు బాగున్నార రా
బాగున్నామండి
భోజనం అయిందా అండి
ఆ అయిందండి మీరండి
అయిందండి
ఇంకేంటండి విశేషాలు ఎక్కడికన్నా వెళ్ళారా ఈ మధ్యలో
అవునండి వె వెళ్ళను వెళ్ళసి టైడ్ గా ఉన్నానండి
టైర్డ్ అయ్యారా ఎక్కడికి వెళ్లారండి
రీసెంట్ గా మా ఫ మ్యారేజ్ ఉన్నింది
అవునా అండి
అక్కడ నుంచి వచ్చి నిద్ర లేక ఫుల్లు టైడ్ గా ఉన్నానండి
ఉమ్ హా రే పెళ్లి బాగా జరిగిందా అండి
ఆ బాగా జరిగిందండి అదే టైర్డ్గా ఉంది బట్ అక్కడున్న మెమొరీస్ అవన్నీ వాళ్ళు ఎలా చేస్తారు అంటే నేను ఎప్పుడూ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ మా ఫ్యామిలీస్ లో నేను ఏ పెళ్ళిళ్ళకి ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వలేదు అనమాట అందుకే మాఫ ఫ్రెండ్ పెళ్ళి అయినా ఫస్ట్ నుంచి కొంచెం కొంచమన్నా ఇన్వాల్వ్ అయ్యి చూడాల్ల అని అనుకున్నాండి అందుకే వెళ్ళ బానే ఉందిందండి ఆ మూమెంట్ ఆ టైం అంతా
ఏ ఏమేం చేసారండి డిల్లీ లో
అంటే వాళ్ళ వా వాళ్ళంతా డిఫ్రెంట్ డిఫ్రెంట్ గా ఉందండి అంటే ఏమంటారు పెళ్ళికొడుకుని చేయడం గాని నేను పోగ్ నేన్ వెళ్లే లో అప్పు వాళ్లు ఆల్రెడీ స్టార్ట్ చేశారు పెళ్లి కొడుకుని చేయడం ము మేం మధ్యలో వెళ్ళి ఈ ఆ వాళ్ళు అప్పుడే స్నానం చె కపిస్తా ఉన్నారు లాస్ట్ మూమెంట్ లాస్ట్ లో ఉన్నారని మంట వాళ్ళు ఇంకొకటి ఏమంట లాస్ట్ల ఏమైంది వాళ్ళు ఆ నాకు తెలీదు ఇట్లా చేస్తారా అనేసి ఆ రోకల్లి బండ ఉంటుంది కదా మనము ఆ దంచుతాం కదా దానికి పసుపు అంతా పూసి దాన్ని దాని కింద పెడితే దాని మీద కూర్చొని స్నానం చేయాలంట అండి మీకేమన్నా తెలుసా అండి ఐడియా ఏమన్నా ఉందా మీకు
మేమైతే అట్లా చెయ్యమండి మాది ఎట్లా చేస్తారంటే మాకి మీకు మగ్గం ఐడియా ఉందా అండి
ఆ ఆ తెల్సండి అదే నేస్తారు కదా?
ఆ సారిస్ డు ధోని ఉంటాది కదా
ఆ
ఆ దోనిని పెట్టి దాని మీద కూర్చోబెట్టి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తామండి
అంటే ధోని అంటే ఏంటి గుంత ఉంటుంది చూడండి ఇయదా
గుంత దగ్గర చీర చీర నేసేటప్పుడు ఉంటుంది కదండి ఆ ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు రువ్వు
ఆ అవును
ఆ అం దాన్ని దానికంతా బాగా క్లీన్ చేసి పసుపు పూసి బొట్టు పెట్ ట్టి దాన్మీద కూర్చ్ ఇది పందిరి కింద పెళ్ళికి పందిర వేసింటారు కదండి ఇంటి ముందర ఆ ఇంటి ముందర పందిరి వేసిండే దాని కింద కూర్చు కింద వచ్చేసి ఎర్రమట్టితో అలికేస్తారండి ఫస్ట్
ఓకే చూసాను కదండి నేను వెళ్ళాను కదా మా ఫ్రెండ్ పెళ్లికి వాళ్ళంతా ఎర్రమటితో ఏం అలకలేదండి. నార్మల్ గానే ఉంది ఆ
ఆ మా మా సైడ్ ఇట్లా చేస్తారండి దోనే ఎర్ర మట్టితో అలీ కి దాని మీద దోనే ముగ్గు వేసి పీట ముగ్గు అంటారు కదండి ఆ ముగ్గు వేసి దానిమీద దోణిని పెట్టి దాని మీద పెళ్లి కొడుకుని కూర్చో పెళ్లి కొడుకుని గాని పెళ్లి కూతుర్ని గాని కూర్చోబెట్టి నలుగు పెడతారండి
దోనే అంటే కట్టమాదిరి ఉంటుంద అండి
అది చెక్క మాదిరి ఉంన్ టదండి
ఆ అదే చెక్క
ఆ అట్లుంటదండి
వీడి వీడిళని ఎలా చేసారండి ఆ ఆల్రెడీ నార్మల్ గా చేర్ లో కూర్చిబెట్టి స్నానం చేపిచ్చి అంత అయిపోయిందండి లాస్ట్ లో తీసు వచ్చి కట్టే కిందదినీ రోకల్ బండ కింద పెట్టి దాని మీద కూంచోనీ ఆ ఏమ
స్నానం జే ఓకే మాకి ఇట్లే పసుపు పెట్టి అక్కడే నీళ్ళు పోసి చేస్త సరే అండి
పందిరి కిందనే
కిందనే నీళ్ళు కూడా పోస్తారు
అంటే పందిర్ కింద చేస్తే అంత తేం తేం అవుతుంది కదా అండి మళ్ళీ పారాడడానికి కష్టం కదా.
ఆ పందిరీ ఎక్కడండి వేసేది ఇంటి బయట ఏస్ ఏస్తారు కదా ఇంటి లోపల ఎయ్యారు కదా
ఇంటి ముందరు కదా వేసేది అంటే నాకు నార్మల్గా పెళ్ళి అంటే ఇంటికి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళుందరూ చాలా మంది ఉంటారు కదా మరి పందిరి ముందు రిసింట్
స్నానం అంటే అట్లా కాదండి మీరు మీరు ఏమంటారు హల్దీ ఫంక్షన్ చేసినప్పుడు నీళ్ళు చల్లుకుంటారు కదండి
ఆ ఏమాత్రం ఏ ఎంత నీళ్ళు చల్లి నాది
అది నీళ్లు నీళ్ళే ఉంటాయి కాసేపుటి నుంచి ఆరిపోతది అది మా ఇంట్లో ఆచారం అండి అట్లే చేస్తారు
పందిరి
ఆ ఇంటి ముందర పందిర్ కిందనే పసుపు పూసి నీళ్ళు పో నీళ్ళ అనేటివి చల్లుతారు అవి ఇంకా ఏమంటే జల్లడుం టాది కదండి జల్లెడ ఐడియా ఉందా మీకు ఆ దాంట్ల నీళ్ళు కొన్ని యాక్చువల్ గా అయితే తే వాటర్లకి కొన్ని పూలు కలిపి పసుపేస్తారు
అది తెలుసండి
దాన్ మీరు జల్లడి ఉంటంది కదా జల్లడి పైన పట్టుకొని ఒక ఐదు మంది కాని ముగ్గురు కాని పైన నుండి నీళ్లు పోస్తారు
ఓకే
ఇది అండి ఇట్లా చేస్తారండి మా ఇంటికల్లా
పెళ్లి కొడుకును చేసేటప్ ప్పుడు పెళ్లి కూతురు చేసేటప్పుడు పు ఇద్ద చేసారండి మళ్ళీ తర్వాత స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముంది నల్ల అది కింద పడిసి దాన్ని ఏమో అంటారండి
జంకనానా
మార్ అలా ఏమో అంటారండి వీళ్ళేమో ఏమండి కమ్మటి మొ అన్నారు దన్ని
ఓకే
ఆ అది నల్లది పరిసి దాని మీద బి తీస్ కని బియ్యంతో కొంచెం ముగ్గులు ముగ్గు మాదిరి వేసి దాంట్లో అ అ పెళ్లి కొడుకుని గాని పెళ్లి కూతుర్ని గాని కూర్చోబెట్టినారండి
మ్ హు
ఏమో ఏమ పెడతారు పసుపు పూసి అ నలుగు తీసి నలుగు పెట్టినారండి వాళ్ళ
ఉహు మా సైడ్ అట్లా చెయ్యారండి
ఓకే నలుగట్లంతా పెట్
దేశని బట్టి ఆ చాలేదండి
ఆ అది నిజమే అండి, మా ఇంట్లో ఎలా చేస్తారో నాకు తెలియదు కాని నేను వాళ్ళ ఇంట్లో చూసానండి మా ఇంట్లో కూడా నేను ఎప్పుడు దగ్గరుండి అయితే చూడలేదు, ఏదో పెళ్లి ఆ తాళి కట్టే సమయంలో కూడాే చూసినా గాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు ఏమం చేస్ సే అవన్నీ చూడలేదండి ఫస్ట్ టైం అంటే ఇవంతా చూసింది నేను
ఆ మ్
మ్
మ్ నేన్ కూడా ఫస్ట్ టైమేనండి మొన్న రీసెంట్ గా మా ఇంట్లో కూడా ఒక పెళ్ళి జరిగినింది
ఓకే
ఇట్లా జరిగిందండి పెళ్లికూతుర్ని చేసే పెళ్లికూతుర్ని పెళ్ళికొడు మీ ఇట్టే చేస్తారండి మా సైడ్
ఓకే వీళ్ళంతా పసుపంత సీ కుంకుం పెట్టి మళ్ళి అది బియ్యంతో మోకాలు దగ్గర భుజం దగ్గర తల దగ్గర బియ్యం
ఆ మా సైడ్ పూస్తార మా సైడ్ కూడా అట్లే చేసినారండి
ఆ అట్ల రెండు సార్లు మూడు సార్లు అట్ల ఏస్ సి దాని తర్వాత మళ్ళీ కల్సం పెట్టి ఆహా ఆ దీపం పెట్టినారండి హారతి కి అది ఆ హారతి సి ఇప్పుడు మీరు ఆ అబ్బాయన్ అండి బై హస్బెండ్ అం మీక్ ఆల్రెడీ పెళ్ళై మీరు వచ్చి మీ ఆవిడ పేరు మీ పేరు ఇద్దరు పేర్లు చెప్పాలండి ఒకవేళ అమ్మాయి అను కొండి అమ్మాయి వాళ్ళ ఆయన పేరు వాళ్ళ ఆ ఆమె పేరు ఇద్దరు పేర్లు చెప్పి ఆ దీపం హారతిని కింద పెట్టాలం ఏదో డిఫ్రెన్ట్ గా అనిపిచ్చిందండి అది
హ్మ్ అవునండి
టే వాళ్ళు ఇప్పటికి వాళ్ళ హస్బెండ్ పేరు గాని వాళ్ళ వైఫ్ పేరు గాని చెప్పాలంటే సిగ్
సిగ్గు పడుత అవున్ డి వాళ్ళ అంతే అట్లే ఉంటారు
అదే కదా నాకనిపించింది నిజంగనే అని నిజంగానే ఇంకా సిగ్గుబడ అంటారండి నార్మల్ గా మూవీస్ స్ం కదా హస్బెండ్ పేరు చెప్పు అంటే సిగ్ పడ్డం చెప్ప చెప్పలే
చెప్పలేకపోవడం
ఆ నేను నిజంగా రియల్ గా చూస్ స్తే నాకే నవ్వు అనిపించింది ఓ నిజంగానే ఉంటుంద ఇలా చె చెప్పడానికి సిగ్గుపడే అంత హస్బండ్ పేరు చెప్పలే
అది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కట్టడి అది
అ ఆ అది నిజమే రెస్పెక్టే బానే ఉనింది పెళ్ళికొడుకి అయిపోయిన తర్వాత అందరు ఎక్కడ వాళ్ళు ఎక్కడ వరి పనిలో వాళ్ళు ఉండేసి అంటే నాకు నచ్చింది ఏమంటే ఇన్వాల్వ్మెంట్ ఉందనమాట అక్కడ ఎవరు మమ్మల్ని ఫ్రెండ్స్ అనో ఇంకొకరు ఇంకొకరు అనో చూడలేదు అందరూ ఇంట్లో మన ఒక మనిషి లాగా ట్రీట్ చేసినారు బాగా అనిపించింది ఎందుకంటే బోరింగ్ గా ఫీల్ అవ అవ్వలేదు ఒక బాగా టైర్డ్ అఐ నాను అంటే అర్థం అంత బాగా ఎంజాయ్ చేసినాను అంత బాగా కలిసిపోయినాను అని నాకు కూడా అనిపించింది
ఊ అవునండి ఊ
పోయి అంతా అయిపోయి అక్కడ నుంచి వచ్చి జర్నీ చేసి ఫుల్గా టైర్డ్ అయిపోయానండి అస్సలు ఓపికలేదు
ఉహు మామూలే అండి పెళ్ళిళ్ అంటే అట్లే ఉంటదండి
ఊ కనీ ఒక రెండు నిమిష్ ఒక్క నిమిషంలో ఐద్ తాళి కట్టేదానికి ఇన్ అన్ అన్ని రోజుల కష్టం అన్ని రో జులు చూసిన ఎదురు చూ ప్పులు ఆ ఒక్క నిమిషంలో అయిపోతదండి వితిన్ సెకండ్స్ ల ఐపోతది రుంది తిన్ చెక్ తిన్స్ లొ అయిపోయింది
ఫిఫ్టీన్ సెకండ్స్ ల అయిపోతుంది ఆహ్ ఆ నండి వాళ్ళకంటూ ఒక లైఫ్ స్టార్ట్ అయింది
ఆ ఇప్పుడు బరువు బాధ్యతలున్నీ స్టార్ట్ అయ్యాయి మా రెండు మా ఫ్రెండ్ కిన్నా ఇంకొకరి వైఫ్ ఇంకొకరి హస్బెండ్ అక్కడ అయిపోయారనమాట
అవును
అప్పుడు ఫ్రెండ్స్ ఇంగ్ ఎక్కడ పోతారు తెలీదు ఇ ఏమో డమ్మలేదు అది పెళ్ళయిపోయిన్ ది ఫోన్ చేస్తే అప్పుడే ఉ ఊ ఊ అంటాారు కానీ మాటలు రావట్లేదు అయ్యో ప్రదానం
కదా
ఆ అలానే అనిపిత్ చింది నా కూడా పెళ్లయిపోతే మారి పోతారండి ఏమో అనుకున్నాను కానీ నిజంగనే ఏతేసి వచ్చింది,
రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి.
అప్పుడెన్న రెస్పాన్స్, ట్విటీస్ దేవుడా కొంచం అవును అవును సాయి అవును అట్ చేస్తా ఉన్నా, అవున అవును సరేలే ఫ్రీ ఉన్నప్పుడు ఆ సరే సరే సరే అంటే వెంటనే ఫోన్ కట్ చేసి,
అవునండి అంతే ఇంకాం అంతే అండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ లైఫ్ ఇంక అప్పటి నుండి స్టార్ట్ అయితది.
వాళ్ళు అయిపోయింటారు ఇప్పుడు పెళ్ళిలో అంతా ఫుల్గా ఉ ఏం లేదండి చెప్పాను కదండి టైడ్ అయిపో నుండి పడుకుందాం అనుకున్నా, మీరు ఫోన్ చేశారు మీతో మాట్లాడుతా ఉన్నా అండి.
పడుకోండి ఇంకాయితే ఉ బా బాయ్ అండి, ఉ